హలో ఆ వి వినిపిస్తుంది ఏం చేస్తున్నావు
ఏం లేదు ఖాళీయే గేమ్ ఆడతా మనం
ఉహు తిన్నావా టిఫు నూ
ఆ తిన్నా మ్యాగి
బో మ్యాగీ ఆ నాక్ మాగీ ఎంత ఇష్టమో నేను మాగి తినన్ నల్ అ ఏందో
హ్మ్ మోషన్స్ అయినాయ్ నాకు ఈ రోజు కొంచెం
అవునా అయ్యో
ఈడ తినబుద్ధి కాల నాకు ఎందో మ్యాగీ
ఉహ్మ
అప్పుడు అప్పుడు తినబుద్ధి అయితాయ్ అప్పుడు అప్పుడు తినబుద్ధి కావు మేము మ్యాగీ అంటే మ్యాగీ అంటాం ఇప్పి అంటే ఇప్పి అనే అంటామ్ మ్యాగీకి ఇప్పి ఇప్పికి మ్యాగీ పేర్లు పెట్టం మేము మీకులాగా
సరేలే అండి
ఆ
అవున్లే
అట్లాగ అయినా అవగోట్టేయాలా
అయిపోతయి లే గట్టిగా గూచ్చ్
ఆ సరే నువ్వే కూర్చోవాలి నాదేముంది
ఉ అది ఈ రోజు ఇడ్లీ
హ
ఇడ్లీ వేచ్చ్ చట్నీ చట్నీ ఎంత బావుందో
చట్నీ
ఉమ్
ఉమ్
రెడ్ చట్నీ మాది ఈరోజు వైట్ చట్నీ కాదు
టమాట న లేకపోతే పండు మిరపకాయల
ఆ అదే పండు మిరపకాయల
పండు మల్ల చెప్పు
పండు మిరపకాయలు
తెలుగు రాధ నీకు నువ్వు వాళ్ళు మెయిల్ పెడితే ఆ యాక్సెప్ట్ చేయట్లే అంట
ఎవరు
నువ్వే ఇంటర్న్‌షిప్ క షార్ట్ లిస్ట్ అయ్యమంట స్ట్రైఫాన్ ఫిటీన్ థౌసండ్ అంద లాస్ట్ కాల్ అని చెప్పి పెట్టారు అల్ యా
అవునా
ఉమ్
నాకొచ్చిందా నీకొచ్చిందా
నాకెందుకు వచ్చింది నీది నీకే వచ్చింది లాస్ట్ కల్ తీసిస్తం హెచ్ఆర్ అని చేప్పి చోడవు
నాకు అవునా అయ్యా మేల్ ఎప్పుడొచ్చింది నాకేం రాలేదుగా
ఇది నాకేం తెలుసు ఇది కాంగ్రాట్స్ ఏయ్ నేను చెప్పేధి విను పెట్టనని చెబుతున్నానా మూసుకున్నాను
నాకేం రాలే అసలు ఐబిఏం నుంచి నీక ఎక్కడ వచ్చింది కొంచెం పేడతావ నాకు అది
కాలో ఫ్రమ్ హెచ్ఆర్ అని చెప్పు వచ్చింది ఏదో లింక్ వచ్చింది దాంట్లో నీ డీటెయిల్స్ పెట్టిమన్నారు పెట్టా ఇంక ఇంటెస్ట్ స్టిపెండ్ అంట మరి నైట్ ఏ పెట్టాను వెంటనే గేమ్ లో ఉండంగా కూడా పెట్టా గేమ్ పోయింది ఆ రోజు ఏదో సచిపోయ మీ నీది అప్లై చేస్తాంట
ఉమ్
ఉమ్
తర్వాత నాది లాగిన్ చేసుకుంటావా నువ్వు
ఏన్ ఆ అంతేగా మరి
ఉమ్
ఆ ఫస్ట్ వాళ్ళలాగం చేద్దాం ఎందుకంటే వాళ్ళ ఏముంది అదే మనది ఏముంది నైపదిగా వాళ్ళని కోడుకోవాల లే నీ వెంటనే చెప్తారంటే ఓకే ఇబ్బంది పెడతారు అలా అనుకుంటే అప్పుడు మా
ఆ అంటే చెప్తారు అందులో ఏముంది
సర
ఉమ్
ఉమ్ ఆంథెగా మావయ్య ఫోన్ చెస్టున్నారు ఓ ఉంటా నైనా ఉంటా ఆ మాట్లాడనా
ఉద్యమ విదయ చెయి ఏని చెప్పి ఇంకా ఐదు నిమిషాలు ఉం ఉంటది, అంతేగా మహా అయితే అని చెప్పిం ఆ ఒక నిమిషం అగు చూడని,
ఆలోపు నువ్వు అప్పులోలకు అకౌంట్లో కూడా లాగిన్ చేసుకొని రా
ఉ
ఆలోపు ఓటి పిన్ కూడా చెప్పాలి కదా అండీ,
ఉ సరే నేను ఈ రోజు ఇన్స్టా మాట ఇ ఇన్స్టాల్ మార్ట్ లా ఆర్డర్ పెట్టాగా,
ఏం ఎం ఆర్డర్ పెట్టావు,
ఆ ఫస్ట్ ఆయిల్ ప్యాకెట్, ఒకటి తర్వాత దాంతో పాటు విమ్ బార్ ఒకటి ఇంకెమో వెల్లుల్లి, వెల్లులి పెట్టాను అప్పుడు పెట్టగానే నెక్స్ట్ ఆర్డర్ కి ఉల్లిపాయల కిలో తొమ్మిది రూపాయలు టమాటాలు తొమ్మిది రూపాయలు అట్లా వచ్చింద అనమాట,
అవును ఒకటే వచ్చిది ఒకేంకేనే అలా వచ్చిది. ఒక్క ప్యాకెట్ అలా వచ్చేది, అన్నీ రావుకదా
ఉ వాటి కోసం రెహాన్ వల్ల ఎ మా ఇంటి పక్క అక్కడళ్ళ అమ్మ ఉంటది, అమ్మ విన్ లిక్విడ్ ఒకటి అద అదంతా వన్ సెవెన్ విన్ లిక్విడ్ టూ కేజెస్ వన్ సెవెంటీ సెవెన్, అది దాని తర్వాత దాంతో టు బ్లూ లేస్, రెడ్ లేసు, పాప్కార్న్,
ఆ
వియన్స్ అన్ని పెట్టా, టూ హండ్రెడ్ అయినాయి.
అ
ఉ
ఆ
అది అర్థమైందా
అర్థమైంది పాలకూర వచ్చిందా అయితే తొమ్మిది రూపల్కి అన్ని కేజీకి తొమ్మి రపాయలు వచ్చినాయా ఒక ఐటమే తొమ్మిది రూపాయలు వచ్చా,
అన్ని తొమ్మిది తొమ్మిది ఉంటాయి. కాకపోతే మనం అడ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వాల్యూ ఆహా లేదు వస్తాది, వన్ నైన్ టు నైన్ దాటితే ఆనియన్ వచ్చిది, ఆ త్రీ హండ్రెడ్ దాటితే టొమాటో వచ్చిది. త్రీ ఫిఫ్టీ దాటితే బెడ్ వస్తాయి. ఫిటీ నైన్ కి పెద్ద బ్రెడ్ ప్యాకెట్,
ఉహు
అట్లా
మరి మీ మీ మీరు అందరూ కేజీ ఉల్లిపాయలు పెట్టుకున్నారు, అందరు త
అందరు అంటే ఒకళ వాళ్ళకు వద్దంట ఉన్నాయంట,
ఆ వాద అరే మ కోనరా దాని బదులు స్నాక్స్ స్క్స్
ఉల్లిపాయలు వేసి పెట్టుకున్నాం, ఇంకా
అ
అది అర్ధంమైందా,
కాల అదు ఎందుకంటిన మాయ ఎక్జామ్ అంద నాకు అబద్దం చేపి ఫోన్ చేశా మా వాళ్లకు బండి కావా
ఆ అదే అయిండిదే
ఎంద్ర మరి సాయంత్రం వస్తావా, అది ఏంది అన్ని అడగలే,
రేపు గాని చెయ్యి ఆలోపే
అలాకు నువ్వు కా గక్కడే ఉండు
మనని ఓ టి పి ఓ టి పి చెప్పమని చెప్తా సరిపోయింది
ఆ
నువ్వే లాగుంది అలాది గూడా మరి
ఎట్లా అది
పైనా త్రీ లైన్స్ ఉంటాయి దానిమీద నొక్కగానే కింద యాడ్ అకౌంట్ అనుండ్డిద్ది
ఆలన్ చొప్పుళే
కాల్ ఐపోయాక జూదువులే
ఉమ్ సరే సరే
ఆ అక్కడ యాడ్ అకౌంట్ నొక్కి నొక్కగానే ఫోన్ నెంబర్ కొట్టగానే ఓ టీ పీ కొట్టమని అడిగిద్ది ఓటిపీ కొట్టగాన్ అయిపొయ్యొద్దింక
ఊహు సరే
అంత ప్రాసెసేం గాదు మ్మ్ ఇంకోటి మీ మీ అన్న దాన్లో మాట్లాడడం అవసరమా అని ఆలోచిస్ నా ఎందుకంటే మీ అన్నకి టాస్కులు రాలేదు గదా
మనం అది ఫిల్ చెయ్య్లా అందుకే మన దాకా రాలేదేమో
మ్మ్ మీ అన్నకు రాలా మీ మమ్మీ రాల మనం మాట్లాడినప్పుడు ఆ
ఉ ఊ
మన ఏం జ నీవైపోతాయి నెక్స్ట్ నాయి మన్నయి తర్వాత్
ఆ మీ అన్నదో మీ మా అమ్మకు వచ్చేసిందిగా మా అమ్మ దగ్గర ఉంది ఇప్పుడు అకౌంట్ నీది మీ అన్నది మరి నాది
పదిహేను
ఆ
నీకు బుర్ర పనిచేయట్లే
ఆ హా ఓకే మూడెత్కొ అ మరి మీ మమ్మీకి ఇంకేం చేస్తావ్ మీ మమ్మీతో మీ తమ్ముడుతో లాగిన్ జెయి
అది
అహా మరి ఆ మరి పదిహేనే పోతెప్ ఇప్పుడేం జాత్తావు
అద ఆలోచిస్తున్న
మీ పెద్దమ్మది లాగింగ్ చేసుకుంటే కూడా తీసుక అ మరి మీ తమ్ముడితో ఎవరిదో ఒక లాగింగ్ చేసుకోవాలా లేకపోతే ఇంక మా అన్నైదే నేను లాగింగ్ చేసుకుంటా మరి ఇంకేం చెయలేం
మ్మ్
మ్మ్
ఏనం తెలిలే ఎందుకు వాటి కోసం అంత రిస్క్
మ్మ్ అంతే ఎందుక్ ఊర్కొనే పోగొట్కొడమని
అందుకే ఫామ్ ఫిల్ చేసెయ్ ఈరోజు రేపటికి వచ్చేసిద్ది
ఊ హ్మ్మ్ రేపు నాకు కుదరదుగా రేపు మధ్య రేపు సాయంత్రం కొత్తా నేను ఇంటికి
కార్య ఆ
మ్ రేపు ఎగ్జామ్ ఉంది కద నాకు రేపు మధ్యాహ్నంగి అయిద్ది అటు నుంచి వచ్చి అన్నం తిని నే మా ఇంటికి వచ్చేలోపు సాయంత్రం నాలుగో, ఐదు అయిద్ది అందుకు
ఆహ అవును ఎంతసేపు ఎగజామ్ అది త్రీ అవర్సా?
త్రీ అవర్స్ అంటా నైన్ టు ట్వెల్వ్ కు ఎగ్జామ్
ఆ అర్థం కాల
అవును
ఆహ
ఉమ్
ఉమ్
ఉమ్
అసలు నీకేంట అంత ముందు పడింది సెంటరు మాయవరికి ఇంకా హాల్ టికెట్లే రాలా
ఉమ్
ఇంకా అడ్మిట్ కార్డ్స్ రాలా
అబ్బా నువ్వు అట్లా అనుకుంటవు మరి మా ఫ్రెండ్స్ అందరు గోపి రాసోచ్చాడు. వినయానంద్ రాసోచ్చాడు ఎగ్జామ్.
హ్మ్మ్ రాసేసి వచ్చారా?
ఆ వాళ్ళకు ముందే ట్వంటీ ఫస్ట్, ట్వంటీ ఫస్ట్ లో ఉన్నాయి వాళ్ళకి
ఉహు
ఊ
ఉ
సరే మరి కొంచెం నాకు టచ్ లో ఉండు వాట్సాప్ లో నాకు కుదిరిద్ది వాట్సాప్ లో అయితే ఓటీపీ చెప్ప ప్పడానికి అయిపోయింది మరి ఉంటా నీది పెడదాం ఫస్ట్ నీదే
ఉమ్ సరే
ఉంటా
ఉమ్ బాయ్
మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు మీరు వేచి ఉండండి లేదా తరువత హలో